హలో చెప్ఆ చెప్పండి బాగున్నారా
ఆ ఆ బాగున్నా బాగున్నా మీరు బాగున్నారా
అవును ఈ రోజా అండి మాది వచ్చేసి ఒంటి కూర పచ్చడి ఇంకా టమాటా చార
అవున అండి ఏ విధంగా
పటికోరా పాచడి మీకు మీకు చేస్తారాండి ఫుడ్డు తిరకొ వచ్చడి
ఆ మేము అంతా నాకు ఇది కొత్త కొత్తగా వినిపిస్త
ఆహా ఆహా అంటే మేము కాంబినేషన్లో చేసానండి ఎట్లా అంటే పుంటికర పచ్చాడి ఇంకా పుదీనా ఉంటుంది కదా అవి రెండు మంచిగా అంటే బాగా ఉడికించిన తర్వాత పచ్చ పచ్చిమిర్చి అండేసి బాగా ఉడి తర్వాత మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ జీలకర్ర అవన్నీ వేసి పోసే
అవునాండి అంటే దీని ఉపయోగాలు అంటే ఇప్పుడు తొంటి కూడా పచ్చడి అన్నారు కదా
ద వల్ల మన మన శరీరానికి ఐరన్ అందుతుందండి ఉటి కూడార
అవునా అంటే నేను చాలా పచ్చళ్ళు విన్నాను అంటే పుదీనా పచ్చడి గాని టమాటా పచ్చడి గోంగూర పచ్చడా ఇలా తర్వాత పొన్నగంటి కూూర పచ్చడా ఇలా రకరకాల పచ్చళ్ళు విన్నాను కాగాని ఇదేంటో
త తొంటి కాదండి పుంటి ఎంటి తూ తూగాద పోవండి పా పాల్ పూవు కుంటి
ఆహా పుంటి కూర పచ్చడా అంటే కొ అది కండ్లకు మ
ఆ అవునండి అవునండి అది ఇంకా బ్లెడ్ శాతం కూడా పెంచ మన్చిధి శరీరానికి మనకు శరీరానికి ఒకవేళ రక్తం తక్కువ అయినా కూడా దాన్ని తినచ్చు
అవునా అంటే చాలా మంచి పచ్చళ చేస్తారు అనుకుంటా మీరు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ వహిస్తార అనుకుంటా అవునా అంటే పిల్లలు అలా తింటారా అండి ఇష్టంగా తి ఇంటార
అవునండి ఎందుకంటే పచ్చళ్ళు అంటే కొద్దిగా వాళ్ళకి ఆకలి శాతం కూడా పెస్తుంది కదండి
అవునా కానీ కొంతమంది పిల్లలు అస్సలుకి తిననే తినరు కానీ కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు అన్నట్టు మీరే ఎప్ ప్పుడన్నా గుత్తి వంకాయ ఆ తోటి ఏమన్నా రకరకాల ఏ
ఎట్ల్ ఎలా చేస్తారంటే ఈ గుత్తి వంకాయ విన్నాను కానీ అంటే అంత దాంట్లో అంత పర్ఫెక్ట్ కాగలేండి ఇట్లా ఇలా చేస్ తగేకుతు
అంటే వంకాయ్ అంటే చాలా రకాలు ఉన్నాయండి ఒక టేమో సన్న వంకాయ ఉంటది ఒకటేమో ఆ పెద్ద వంకాయలుంటాయి ఇంకొకటేమో ఇంకా చాలా పెద్ద వంకాయలు ఉంటాయి ఆ వంకాయ్ గుత్తి వంకాయ అంటే మామూల్ మనము ఆ చిన్ కొంచం మీడియం సైజ్ ఉంటది కదాండి మధ్య ధ్యలో అస్ ఆ అరకమైన వంకాయలు తీసుకొచ్చి మంచిగా కడిగి ఆ తర్వాత దానికి ఒక మసాలా లాగా దాని లోపల పెట్టడానికి కొంచం మనం చేసుకోవాలండి ఆ మసాలా అనేది ఇ పల్లీలో నువ్ వ్వులు ధనియాలు జీలకర్ర అవన్నీ వేయించి కొంచం మనం మో మాముల్గా దంచిన దాంచోచు లేకపోతే మనము మిక్సి గూడ బ టెసి ఈ వంకాలు శుభ్రంగా కడిగేసి కొంచం మన్ నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి తీసి ఆ తర్వాత మనం పొడి చేసింది దాన్
అ అంటే మసాలాలన్నీ ఆహా అందు పెట్టాలి ఆహా అలానా అవునండి ఇది విన అవి అంటే ఇది ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చేస్తారు చాలా రుచికరంగా చేస్తారని విన్నానండి గుత్తి వంకాయ కూర ఆ
అంటే మనము వండే తిరులో ఉంటుందండి చాలా రకాలుగా వండుకోవచ్చు మనం అవునండి అవునండి మీ నేను గుడా విన్నాను కానీ మా ఇంట్లో పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఇష్టంగా తింటారు ఇదేంటంటే మనము రోటీలు చేసుకుంటాం కదండి రోటీలు చపాతీలు అలా వాటిలో అయినా బగారా అన్నం చేసు ఉంటాం గదా ఇంకా మనము అట్లాంటి వాటిలో కూడా ఈ గుత్ గుత్తి వంకాయ అనేది చాలా చెప్పాలంటే చాలా ముఖ్యమైన ఆహారంలాగా ఎందుకంటే అప్పుడప్పుడు ప్పుడు కొంతమంది వంకాయని ఇష్టంగా తినరుకదండి కానీ వంకాయలో
పింది కూడా కరెక్టేనండి ఉన్నా అంటే అది ఒక పాటనే ఉంది కదా ఎ ఆహా ఎమి రుచి
ఆ ఆ పాట వింటుంటే ఆ పాట ఎప్పుడు విన్నా కూడా గు
అది అది కూ ఆ కూరగాయలలో మహారాజ అండి అది
అవునా ఇంకా ఇంకా చనా వంకాయ గురువని పెడతారు వంకాయ పచ్చడా మళ్ళీ వంకాయ తోటి రోటి పచ్చడా అంటే మిక్సీ కాకుండా మామూలుగా మనము ఇట్లా చే చేతితో దంచుకుంటే ఆ ప చెల్లు కూడా చాలా రుచికరంగా ఉంట
అవున అవునప్ప చాలా రుచికరంగా ఉంటాయండి వాళ్ళుప్పుడు మాత్రం ఆ ఇప్పుడు బ అమ్మ వాళ్ళు చేసినవంటే ఇంకా ప చల్లండి ఆ ర చే వేరు రోడ్ రోడ్లో చేసేవాళ్ళు పచ్చళ్ మనం అంటే ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కానీ అప్పుడు అన్ని వాళ్ళు రోట్లోనే చేసేటోళ్ళు కదా
అవును ఏదైనా ఇప్పుడు మనము ఇప్పుడు మనము దోశ వేయాలన్నా కూడా మనము అన్ని మిక్సీ పడుతు న్నాం కదా వెనకట అన్ని రుబ్బు రోల తటి ఇట్లా రోలు చేసేసి బాగా మెత్తగా చేసి ఆ టేస్ట్
ఆ రుచి వేరుంటందండి మళ్ళీ ఇప్పుడు పచ్చి పులుసు పచ్చి పులుసు వాళ్ళు ప కట్టల పొయ్యి మీద చేస్తే ఆ రుచి అసలు అది దాని పైన ఆ రుచి మీదకి ఏది రాకపోతుందిండి జస్ట్ కొద్దిగా ఇట్లా వేడన్నం వేసుకొని ఆ ప పచ్చి పులుసు వేసుకొని తింటే అమృతం అండి పొయ్యి మీద చేస్తే ఆ రుచి అసలు అది దాని పైన ఆ రుచి మీదకి ఏది రాకపోతుందిండి జస్ట్ కొద్దిగా ఇట్లా వేడన్నం వేసుకొని ఆ ప పచ్చి పులుసు వేసుకొని తింటే అమృతం అండి
అవునండి నేను కూడా విన్నాను కనీ ప
ట్టారు అవున అవున అండి చింత పండు కొ కొ కొంత కొన్ని కొన్ని ప్రదేశాల్లో మేమ చింతపండు నానబెట్టి చేస్తారండి చిత్తపండు ననేే పెడతారు కానీ కొందరు ఏమో పట్టల మీదనే ఆ ఇట్లా ఆ పచ్చిమిర్చి వేసి అది ఆ మంచిగా ఒక దాంట్లో బసిక వేస్తారు
అవునా అండి నేను కూడా విన్నాను నేను కూడా ఒక ఆ మా ఇంట్లో కొంతమందికి పోపుడు పదార్థాలు ఇష్టం ఉండదు ఇట్లా బాగా పచ్చి పులుసు బాగా పిసికి అందులో ఉల్లిగడ్డలు కోసేసి పచ్చిమిరపకాయలు మల్లి ఎల్లి ఉల్లిపాయ ఉంటంది కదండి ఎలిపాయన్నో పచ్చిమి కొంచెం మరపకాయని కొంచెం కాల్ చ్చాలండి మంచి లో కాల్చి ఆ కాల్చ కాల్చి మళ్ళీ ఒక రోట్ లో ఆ కాల్చిన దాంట్లో మళ్ళీ మనము వెళ్ళ పాయా జిల్కర వేసి దంచి ఈ పచ్చి పుల్సు లో కలపాలండి ఎంత రుచికరంగా అంటే అంత రుచికరంగా ఉంటది అసలు వేడి వేడి వేడి అన్నంలా ఇది వేసు కొని తింటే ఆ పా ఆ టేస్టే వేరు కదండి
ఇంకా వేడి వేడి అన్నంలో మాడికాయ పచ్చడి పచ్చి పులుసు ఇ ఇవి ఏసుకుంటే ఇంకా ఏ కూరగాయలు కూడా దాని మీదకి రావండి
అవునా అండి ఇంకా మీరు ఎప్పుడనా విన్నారా వంకాయ్ తోటి ఇగురు పెడతారు వంకాయ్ ఇగురు
స్తారూ అది
ఇప్పుడు మనము ఎల్లిపాయ మీరం చేసుకుంటాము కదండి
ఆ
ఎల్లిపాయ మీరం అవి దీనికి దీనికి కావాల్సినవి ఏందంటే చిన్న వంకాయలు అండి
ఆ చిన్న వంకాయలు అంటే తెల్లగా ఉంటాయా నల్ల గుంటయా
లేదండి ఇప్పుడు మనము ఆ సేమ్ చిన్న వంకాయలు కూడా బ్రింజాల్ కలర్లో ఉంటాయి ఆ వంకాయలు మంచిగా శుభ్రంగా చేసి కొంచెం ఉప్పు తోటి నానబెట్టేసి కొంచెం ఆయిల్లో అటు ఇటు ఏంచాలండి ఏంచి మనం ఎల్లిపాయ ఎల్లిపాయ మీరం చేసుకు కుంటాము దా ఎల్లిపాయ మీరమని చిన్న కాట్లు పెట్టి సగంలా కట్ చేసి ఈ మీరం అనేది మా దాని మధ్యలో పెట్టి కాస్
ఆహా ఆ అంటే ఇది ఇప్పుడు గుత్తొంకాయ అనుకోచు కొద్ది గుత్తొంకాయ లాగానే ఉంది కదండి, ఏదనా అంతేనా
ట్టా పల్లీలు, నువ్వులు అవన్నీ వస్ స్తా న్నాయి కదండి, ఇదేందంటే ఉట్టిగా మనకు ఎల్లిపాయ మీరం లెక్కనే ఉంటది. కాని దాని టేస్ట్ మాత్రం రూట్ మాత్రం ఇక మనము చెప్పలేమండి
ఆహా వి వీర వీర లె వల్ల ఉంటది గద
అవునండి
ఉమ్ ఉంటది అదే అదే అదే అదే అండి ఒకసారి చేద్దాం ప్రయత్నం చేస్తా మీరు కూడా ఎప్పుడైన్నా కుదిరినప్పుడు నా దగ్గరకి వస్తే అది చేసుకుని వస్తారండి
అవునా ఇంకా ఇన్ ఇన్ ఇన్ ఇంకా అంటే మీరు
ఆహ్ ఇంకా అండి ఇప్పుడు మీకు ఇప్పుడు దోసలకు ఎక్కువ మీరు పల్లీ చట్నీ కాకుండా ఇంకా బేసిన్ కూడా వేస్తారండి. శనగపిండి బేసిన్
ఆ అది వేస్తాం గాని అదోచ్చి మేము పూరి చేసుకుంటాం కదండి. ఆ దానిక్ కి ఏమ శాకం లాగా చేసి
ఏ ఆ ఆ
అది ఆ విధంగా తినే వాళ్ళన్మాట
ఆహా అట్లా తిరగకు ప్పుడిది ఇప్పుడిది వచ్చినా అప్పటి నుంచి వస్తుంర్రు, పద్దే తదే అదే అదే ఇప్పుడు మన పూరీలకు అప్పటినే, ఇప్పుడు అన్ని కొత్త కొత్తగా ఇవేవో వ్ ట్టకాలు చేసుకొని అవిష్యం హెల్త్ కి హానికరంవి చేసుకుంటున్నారు. ఆహ్
కానీ ఏదైనా ఆ పాత పద్ధతి వంటకాలే చాలా మేలు కదండి.
ఇలామేలంటే ఏ పైనా కూడా మనం మనము ఒ అప్పడ్ అప్పడిగియా అప్పుడేమో, ఏ కెమికల్ లేని తిండి అండి ఇప్పుడు అన్నీ, కేమికా అంటే మెడిసిన్స్ వేసి ఫుడ్డు పండియడ్ ట్లా మొత్తం అవుతుంది. కాబట్టి చాలా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి.
అవునవును
ఉమ్ హ్మ్మ్ అంతే కరె ఫైవ్ కరెక్ట్ టైమ్స్ అండి మీరు చెప్పేది. అక్షరాల వుందే శాతం కరెక్ట్ ఉమ్ హమ్ ఆ హ్మ్ ఆమ్ పాటించాలి, మన పిల్లల్ని కూడా పాటించామని చెప్పాలంటే
అవునండి, అవునండి ఖచ్చితంగా ఆ పద్ధతులైనా సాంప్రదాయాలైనా, మర్యాదలైనా
అవన్నీ కరెక్ట్ అవి అప్పటి వాళ్ళు చెప్పినవివే ఎందుకంటే, ఆ ఆప్డు చెప్పి పెద్దల మాట సద్దనంమ్మూట అని ఎంత చెప్పారు.
అవునండే, అవునండి ఖచ్చితంగా మన పిల్లల్ని కూడా పాటించేలాగా చెయ్యాలి. ఆ పద్దతులు కూడా మనం మును ముందు వాళ్ళక్ ఇలా నేర్పిస్
హ్మ్ మ్మ్ అవునంటే, అవునంటే మీరు చెప్పేది అక్షరాల నిచం మనం కూడా మనం ఇపుడ్, మనక్ పిల్ల్ మనం మనము పాటిస్తూ, మన పిల్లల్ని కూడా పాటించమని చెప్పాలండె.
అవునండి కోక్
సర్చ్ ఓకే సరే అండి సరే అండి ఉంటానంటే